సార్ నమస్తే సార్
ఆ సార్ నమస్తే అండి
ఏట్ సార్ బిజీ అయిపోయారు
ఆ బిజీగా ఉన్నాం సార్
మరేంటి సార్ విషయాలు
చెప్పాలి సార్ అంతా క్షేమమే సార్ అంటే మాము ఇంకొద్దిగా ఈరోజు కొద్దిగా బిజీ అయిపోయినం సార్
అవునా ఏటండి బిజి
ఎందుకంటే సారు మాకు ఇంటీరియర్ డిజైన్ నుంచి ఒక ఆఫటికల్గా ఉంటారు
ఆ అవునండి ఓకే అవునండి
ఇక్కరు వాళ్ళ అమ్మగారు ఇవాళ మృతి చెందారండి
ఎలా అండి
ఎలా అంటే గుండె నొప్పి వచ్చిందటండి
అవునా
ఆ గుండు నొప్పి వచ్చిందంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నారు ఆ ఇంకా హాస్పిటల్కిి తీసుకెళ్ళం అనే లోపల మెట్ల కింద దిగే లోపల చనిపోయారండి
అదే లేండి హార్ట్ అటెక్ అంటారు దాన్ని
మ్మ్
మరి అంతే సార్ ఇప్పుడు ఫుడ్ హాబిట్లు మారిపోవడం వల్ల సడన్ గా వచ్చంది చేస్తున్ అలా
మ్మ్
టైంకి భోజనం తినరు ఏటంటే ఏడు గంటలు అయ్యేసరికి తినెయ్యాలి
ఉహు మ్
అది రాత్రి అంతా ప్రాసెస్ చేస్తే కంప్లీట్ గా ఏవైనా రిపేర్లు ఉంటే బాడీ రిపేర్ చేస్తది
ఉహు హార్ట్ అటాక్కు దేనివళ్ళ వస్తది సార్
హార్ట్ అటాక్ అనేది బయట ఫుడ్ అండి ఫస్ట్
మ్ అలా బయట ఫుడ్ ఎక్కువ నాన్ వెజ్ వెజిటేరియన్ బాగా ఎక్కువ తింటారండి
అల ఆయిల్ ఫుడ్ కూడా తగ్గించేయాలి
ఆయిల్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ తింటారండి
ఉ మళ్ళీ కారం రిలేటెడ్ ఎక్కువ తినకూడదు మీడియం కారం వేసుకోవాలి
మ్
మి మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలన్నమాట గుండె రక్తాన్ని పంపు చేయాలంటే
మ్
శరీరానికి ఎంతో కొంత పని ఉండాలి కూర్చ ర్చొని ఉండకూడదల అది ఏ రూపంలో అవ్వాలని పరిగెట్టడం గాని నడడం గాని పని చేయడం గాని
హ్మ్మ్
ఏదో రూపంలో శరీరానికి పని ఉండాలె
ఉ హు
అది
అవును ఈమె మర టూమచ్ అయ్యా టూమచ్ అయిపోయింది సార్
మరి అంతే సార్ మరి మనమేం చేస్తాం
ఉమ్మ్
ఎవలికి ఎంత వరకు ఉందో అంత వరకు ఉంటా
మ్మ్ మినిమం ఫార్టీ ఫైవ్ ఇలా ఉంటుంది సార్ ఏజ్
మ్ తక్కువేనండి దేవుడు ఇచ్చిన ఏజు వంద సంవత్సరలు బతకమనే భూమి మీద పంపిస్తాడు
ఆహా
ఆ వంద సంవత్సరల్లో మనం ఫుడ్డు హావి ఇవి అని అలవాటు చేసుకుని నాశనం చేసుకుంటాం జీవితం
ఆహా
ఇప్పుడు కూడా కొన్ని ఊర్లో నూట ఆభై సంవత్సరాలు బతికినోళ్లు ఉన్నారు
ఆ ఉన్నార్ సార్
నేను మొన్నే ఈ రోజే పేపర్లు చూసాను ఆ వక్ ఒక ఆవిడ నూట పదమూడుఏళ్లు ఇప్పటికి భోన్ చేస్తారు పని చేసుకుంటర్ అంత ఉమ్ అదేండి మరేటి సార్ మీరు మాట్లాడట్లేదు
చెప్పాల్ సార్ మీరు మాట్లాడతను కద్ సార్
ఆ అదేలేండి మరేటుంటాయ్ నేం లేవు
మ్మ్ ఇంకేట్ సార్ ఏం చేస్తుండు
ఏం చెయలేదండి అలాగా కుర్చీలో గూర్చున్నాను
ఉ హూ
ఉం ఉ
ఉహ్మ్
ఎలా సార్ మీ కసే కిరాణా కొట్టి రేట్లు మా కసే ఇది ఎక్కువ తీసుకుంటుండ్రు
ఉహుమ్ కిరాణీ కుట్లు రేట్లు ఇప్పుడు మార్గేట్ లో ఎలాగుది సార్
మార్కెట్ అయితే బాలేేదండి ఏ టి ఎక్కువ రేట్లు చెప్పేత్తండ్రు మరి మీకసె ఎలాగా ఉందో ఏమో గాని
ఇప్పుడు హాయిల్ పేట్ ఎంత్ ఉంద్ సార్
నూట ఎనిభై ఐదు అప్రాక్సిమేట్గా నూట తొంభై రూపాయలు
ఊ ఉమ్ ఉహు
మీ కసాం
మాకా సెత్ స ఈ పామ్ ఆయిలు నెక్స్ట్ రిఫండ్ ఆయిల్ అవి క్వాలిటీలు ఉంటాయి కదా సార్
నా ఆ అవునండి
ఊమ్ క్వాలిటీలుని బట్టి ఒక్కొ క్వాలిటీది ఒక్కొక్క తీసుకుంటన్న నేను ఆ పామాయిలయితే ఒక వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ తీసుకుంటాన్రు
అవును
తర్వాత రిఫండ్ అయ్యలయితే స సిక్స్ ఫిఫ్టీ ఇలా తీసుకుంటన్రు
సిక్స్ ఫిఫ్టీ యా అ ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ మర్ అదేన్ టండి మీరు మీక్ అంత రేటు ఉంది మాకెందుకు అంత రేట్ యడ్ తండ్రు
ఏమో సార్ అమ్మా మనకి గూడా తెలిదు మరి
నీకు నూట తొంబై రూపాలయితే మీరేగా నూట్ టా అరవైఐద్ అన్ చెప్తన్రు దగ్గ్గర దగ్గర ఇరవై అర్ రూపాయలు డిఫరెన్స్ ఒస్
ఊమ్ అంటే నేను ఏమో సార్ని తెలీదు ఒక్ అంటే ఒక్కో రోజు ఒక్కో రేటు ఉండదండి
ఆహా అవు నా యవరండి డిసైడ్ చేత్తరు ఈ రేట్లన్నీ ఈరోజు నువ్వు పెరుగు ఈరోజు నువ్వు తగ్గనే
ఇప్పుడు వ వాళు కంపెనీ ఉంటది గా సార్ వాయిలు
దదా
ఊమ్ కంపెనీ లోన ఒక్కోరా మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఒక్కొ రేటు అం మ్యానుఫ్యాక్చ అన్ని ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తది ఆ ఒకటే బ్రాండు ఒకటే ఎంఆర్పి యాస్తది
అవును
ఊమ్ ఇల్ మజ్జిను
గార్నమెంట్ ద్వారే కదా ఇ ప్రొడ్యూస్ అవుతే
యా గవర్నమెంట్ ద్వారా ప్రొజ్యూస్ అవుతే
మరి గవర్నమెంట్ పెంచాలి కాని యవల్ యవలొ డిసైడ్ చేత్తారేట్ రేట్లు
అంటే లోకల బ్రాండ్స్ ఉంటాయి కదా
ఆ లోకల్ బ్రాండ్స్ ఉంటాయ్
ఆ లోకల్ బ్రాండ్స్ ఉంటే ఇవన్నీ మధ్య మధ్యలో కల్తీ అయిపోతయ్
అవునా ఓకే
ఊమ్ ఈ కల్తీ అయిపోవడం వల్ల ఉమ్
కల్తీ ఎంతేటండి ప్యాకెట్స్ సింప్సేటెస్ ఏసేత్త రేటే
అ కల్తీ అంటే సేమ్ ప్యాకెట్ సేమ్ బ్రాండేడ్ సేమ్ వ మ్యాన్ఫిక్స్డ్ రేట్ ఓ కవర్ ఉంటద్ సార్
ఆ మరి ఆ లోగో వాళ్ళ వాళ్ళకేం నష్టం ఉండదా
ఏంట్ సార్
ఇప్పుడు మీ లోగో ఉందండి మీ లోగోన్ నేను కాపీ కొట్టాను ఇప్పుడు మీకు నష్టమే కదా మరి అది ఎలాగ మరి నాకు తెలీదు కాపీ జేత్
ఉం ఉ ఉమ్ ఆ మ్యానుఫ్యాక్చనింగో కొను కొన్ని ఇప్పుడు బోల్డుటున్నా బోల్డ్ నా అప్డేట్స్ మొత్తన్ని ఒచ్చాయ్ సార్
అంత ఫేక్ అనమాట కొన్ని
ఊమ్
మ ఇలేటి సెపరేట్ గ్ పెట్టుకుంట్ర ఎక్కడైనా
ఆ ఆ అ బ్రాంచిలో ప పెట్టుకుంటారు
ఆ బల్క్ బ్రాండ్లు వచ్చినపుడు ఆ బ్రాండ్లు ఇవన్నీ కలిసి పంపించేస్తారు
ఆ మమాన్యుఫాక్చరింగ్ లేరు బాక్స్లనా అంటే అంత పర్టిక్యులర్ గా ఎవరూ చూదు క చూడరు కదా సార్
చూడరు
ఏ ఏటంటే రిఫైండ్ ఆయిల్ పామ్ ఆయిల్ అంటే మ్యానుఫ్యాక్చరింగే ఇప్పుడు ఆ వైజాగ్ మధుర్వాడ దగ్గర ఢి మార్ట్ ఉందండీ
అవునుందండి
డి మార్ట్ దగ్గర కూల్ డ్రింక్ ఎంత అండి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అక్కడ ఆహా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో అక్కడ తొంభై ఐదు రూపాయలు ఉంటుందండి
అవునా
ఇప్పుడు ఆ వాడు ఏమొచ్చి ఆఫర్ ఎంత పెడతాడు డెబ్బై ఐదు రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు పెడతడు
ఆ అవునండి నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను పది రూపాయలు తక్కువ ఇరవై రూపాయలు తక్కువ ఉంటుది
మరి దానికి దీనికి మరి మ్యానుఫ్యాక్చరింగ్ తేడా ఎటుంది
అదేనండి ఏదో జరుగుతుంటది
అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఆడంతా బిజినెస్ ఇంకా ఇప్పుడు రన్ చేస్తుంటే మరి ఆర్డర్ ఇచ్చి పోతే ఇంకా మరి ఇంకి ఎవరు చేస్తారండి
కరెక్ట్ డీ అందరు డి మార్ట్ డి మార్ట్ అంటరు డి మార్ట్లు ఏం ఉండవు ఆఫర్లు అంత ఎప్పుడు ఆఫర్లు వాతయ ట్వంట ఫో బై సెవెన్ ఆఫర్
ట్వంటీ ఫోర్ ఆఫర్లు ఉంటాయి సార్
బెస్ట్ మార్కెటింగ్ అంటే ఢీ మార్టే
ఆ మార్కెట్ అంటే ఢీ మార్టే
చిన్న దానికి డి మార్టుకి వెళ్ళపోతారు పెద్ద దానికి ఢీ మార్ట్కె వెళ్ళిపోతారు
అ అంటే ఒక నె మనం ఒక ఏసుకున్న షర్ట్ ఉంటది షర్ట్ గాని టీషర్ట్ గాని ఏదైనా ప్యాంట్ గానీ ఏదైనా సంథింగ్ ఉంట
ఆ ఆ అవున
అంతే ఊమ్ అండగా అందులో నాన్ బ్రాండెడ్ ఉంటయి బ్రాండెడ్ ఉంటయి
నాన్ బ్రాండెడ్ స్టిక్కర్ ఏసేస్తరు కదా బ్రాండ్ స్టిక్కర్ ఏసి బ్రాండ్
ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ స్టేకరా మరి ఆళ్కి మరి క్యాస్ రావట సార్
మరి మెటీరియల్ ముట్టుకుంటూ మనకు తెలుస్తది కదా అది బ్రాండెడ్ కాదని తెలిసిపోద్దు కదా సింపుల్ గా
ఆ మెటీరియల్ అంటే ఆడు ఒక్కోసారి ఓ ఫేక్ ఏస్తడు ఒక్కోసారి నార్మల్ ఎస్టాడు
ఉమ్ అవునా
ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ మీరు
నేను మధురవాడలో ఉన్నాను
మీరు మధురవాడలో ఉన్నరు స మ్ స సార్ మా మాది బొబ్బులు సార్
అవును
అంటే మీ అంత జనరాలిటీకి మాకు తెలిదు
ఆ
లోకల్ బ్రాడ్స్కి
అదేలేండి
మీ సిటీ కాబట్టి మీకు బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఒక క్లాత్ మొత్తం అన్ని మీరు
ఐడియా ఉంటదా ఐడియా ఉం
ఐడియా ఉంటదు ఇప్పుడు లోకలోళ్ళకి ఎలా ఉంటది ఇప్పుడు ఎంత తక్కువొచ్చినా షర్టు ఒకో నూట యాభై రూపాయలదనుకో నూట ముప్పై రూకొచ్చిందనుకో అ షర్ట్ బాగుంది అది క్వాలిటీ అని చూడరు
రంగు బాగుందని తీసు కొన్ట్రు
ఆ సిటీ ఓల్ కి అంటే విలేజ్ వాళ్ళకి అదే తేడా
పల్లెటూరోళ్లు బ్రాండ్ చూడరు రంగు బాగుందంటే ఆ ఓకే తక్కువులొ ఒస్తుందని తీసుకుంటరు అంతేనా
అ అంతే
సిటీ వలయితే అన్ని టచ్చేస్తరు ఫ్యా ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఎట్లా ఉందనీ చూస్తరు
ఊమ్
ఉమ్మ్
దానికి దానికి ఇది తేడని
మరి మీక్ తెలుసండి బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అని ఏవని
మనకొంచె కొంచెం తెలుసార్ మరి అంతగా మనకి ఐడియా లేదు
ఉమ్ మీరెప్పుడన్న డీమార్ట్ కెల్లారా
ఆ డీ మాట్ ఇంతముందు వెళ్ళాము ఏవో ఉమ్ ప్ పేస్ట్లు సబ్లు ఇంకా అవి తీసుకున్నాంగానీ నెక్స్ట్ బ్రాండుడ్ ఎక్కువ తీసుకోలేదు సార్
అదేలేండి ఏ లొకేషన్లు డి మార్ట్ కెళ్ళారు మీరు
మధురవాడ యెళ్ళామ్ సార్
ఉహు అవుహ సూపర్అండి ఎందుకని ఎప్పుడు ఖాళీ ఉండవివన్నీ
ఇప్పుడు ఎక్కువగా ఖాళీ ఉన్నంటే ఇప్పుడు ఖాళీ ఎందుకుండంటే అంటే డీ మార్తికెళ్ళ రెండు రెండు విధాలు సార్ రెండు విధలకి దేనికంటే ఒకటి ఏసీ వేస్తారు
కొంత మంది ఏసీ కోసమే వెళ్తారు
తర్వాత య ఎంజాయ్మెంట్కి వెళ్తారు
కొంతమంది ఎంజాయ్మెంట ఆ కరెక్ట్ అండి
దాంట్లో రెండు పాయింట్లు ఉన్నాయి సార్
మ్మ్ ఆదేలెండి
ఒకటి ఎంజాయ్మెంట్కి వెళ్తారు ఒకటి మెటీరియల్ ఏ వచ్చు ఇక మనకి ఎట్ కావాలి అలా తిరిగిసి వచ్చేయవచ్చు హ్యాపీగా ఉంటుది ఏసీలో తిరుక్కోవచ్చు అనేసి